హలో
ఆ ఏం చెత్తరండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు,
ఎంలే ఇప్పుడే అన్నం తిన్నాం కూర్చున్నాం,
ఆహా ఎం కూర అండీ
పప్పు వండినండి
అవునా పప్పుము మీ పిల్లలు బాగా తింటారండి,
తినర్లే కాని నినే ఇప్పుడు వండా ఇగా ఈ రోజు సోమవారం మేము నీసుగిట్లా తిన్నం, గుడ్డు వండు అన్నారు గాని
మండే రోజు మీరు ఇట్ల చికెన్ మటన్ ఇలాంటి ఎం తినారా
తిన్నము ఈ రోజు ఇగా పిల్లలకు కూడా పెట్టను సోమవారం పూజలు అండి మాకు
ఆహా పూజ చేస్తారా మీరు అంటే శివునికా
ఆ ఆ ఆ
శివుని సోత్రాలు వచ్చా అండీ మీకు
ఆ అదే ఏం రావండి ఉట్టిగానే ఓన్లీ పూజ చేస్తా,
అంటే ఎం పూజ చేసిన తర్వాత దీపం వెలిగించే ముందు దీపం సూత్రం మంగళారతి సూత్రం ఇవేం చదవరా అండి
ఇగా నాకు అవన్నీ రావండి నేను చదవా అంటే అవన్నీ తెలివదు కూడా ఊర్లల్లా
అవునా సెల్లులా నాన పెట్టుకోరా అండి
ఆ పెడతానండి సెల్లులా ఫోన్లా పెడతా పూజ చేసి టప్పుడు ఆ ఇగా అయ్యగారు లాగా పూజ చేస్తారు కదా అవి పెడత అంతే ఇట్లా ఓంనమశి
దీపం పెట్టేటప్పుడు ఒక సూత్రం చదవలనండి ఖచ్చితంగా దీపం సోత్రం
ఏంటిదండి నాకు తెలవదు మరి ఇన్ని రోజులు,
ఆం యూత్ యుట్యూబ్ లా కోడతే వాతాదండీ
ఏమని కొట్టాలే
దీపం దీపం వెలిగించే ముందు సోత్రము అని కొట్టాలి
అవునండి నాకు తెలివదు ఇన్ని రోజులు అవునా
ఉ శుభంకరో ఆ దీపం వెలిగిచ్చిన ఫలితం వస్తాదండి
ఏంటిరా సూడాలి ఒకసారి
చూడండి శుభంకరొ కళ్యాణి అని తా ధనం సంపద మూలం
ఆహా
అట్లా ఉంటది ఫస్ట్ లైన్ మీకు అర్ధం కావాలని చెప్పినా
అవునులే అని అంటే ఇది కుబేరిన్ పాక్ కుబేరుని పాట పెట్టినా మంచిదేనా అండీ
ఆ మంచిదేనండి కుబేర ముగ్గు కూడా వేసుకో ఉ కుబేర ముగ్గు కూడా వేసుకోవచ్చండి దేవుని దగ్గర
ఉ అంటే కుబేరుడు పాట ఉంటది ఒకటి లక్ష్మీదేవి కాడ గా పాట పెడతా అండి లక్ష్మీదేవి పాటలు పెడతా, ఆ ఇద్దరు ఉంటారు కదా కుబేరుడును అ పాట ఉంటదిగా ఆ రెండు పెట్త పాట అంతే పూజ చేసేటప్పుడు,
ఆ మంచిదే లేండి ఏది పెట్టినా ఏం కాదు
గిది ఏదో మీరు అన్నరూ గది చెప్తా ఒకసారి
ఉమ్ చదువుకోవాలి మంచి స్పష్టంగా చదవాలి
అంటే అలా చెప్తుంటే చదువుకోవచ్చు కదా
ఆ చదువుకోవచ్చు
గట్లనే చదువుతాను
ఇప్పుడు అయ్యగారు మనకు మంత్రాలు చెప్తంటే మనం అయ్యగారు అన్న పదాన అండి గట్నే ఇది కూడా
అవునండి మీరు ఎప్పుడైనా అవ్వే పెట్టుకుంటారా అండి
పెట్టుకోనండి నాకు వచ్చు నేను వాడతానండి
ఆహా నేర్చుకున్నారేమో
ఆ యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా
అంటే మీకు తెలిసిన వాళ్ళు చెప్పిరా
లేదండి నేను సెల్లుల్లోనే చూశాను
అవునా ఆహ మోట్
మాకు ఒగ్గోళ్ళు ఉంటారండి ఒగ్గోళ్ళు వాళ్ళు పాడతారండి పాటలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నా ఏదేవుని దగ్గర ఏం పాట పాడాలి దీపం వెలిగించేటప్పుడు ఏం పాడాలే మ మల్యాన్న దేవుని కళ్యాణం చేస్తారండి మా అమ్మోళ్ళు
ఆహా
ఆ కళ్యాణం చేసటే వాళ్ళు ఒగోళ్ళు ఉంటారు కద వాళ్ళకి అన్ని పాటలు వస్తాయి కదా
ఒగోళ్ళు కిద ఒక్కటే పాడతారు ఆరతియాలి మంగళ ఆరతి ఇయ్యాలి అంటారు కదా ఒకటే అంటారు కదా
లేదు దేవుని దగ్గర అన్ని అన్ని ఏ సూత్రం ఏ దేవుని కడ పాడాలి దేవుని పాట లేదని అన్ని వాళ్ళకి తెలిసుంటదండి అడిగితే చెప్తారు వాళ్ళు అంటే మా సైడ్ ఉన్నోళ్ళు తరతరాలకు వచ్చేటోళ్ళు కాబట్టి మాకు కొంచెం క్లోజ్గా ఉండి అన్ని చెప్తారు మా అమ్మ వాళ్ళకు
అవునా నాక్
మల్లన్న దేవునీ కళ్యాణం చే పిస్తాం మంచిగా పట్టనాలు వేసుకుంటాం మస్తే ఎంజాయ్ చేస్తాం అండి మేము అందరం మంచిగా కొత్త బట్టలు కొనుక్కొని బాగా ఎంజాయ్ చేస్తాం మల్లన్న దేవుని మా అమ్మ సైడ్ వాళ్ళు చెస్తారు మా అత్త సైడ్ వాళ్ళు ఇవన్నీ చెయ్యరండి
ఆ హ
మా అమ్మ వాళ్ళు మల్లనా దేవూని పట్నాలు వేసుకునేటప్పుడు వెళ్తామండి మాకు బట్టలు పెడతారు కొత్త బట్టలు మంచిగా మంగళారతులు దేవుడి పటవాలు దేవుని ఫోటోలు అన్ని ఆడబిడ్డలే పట్టుకోవాలండి వాళ్ళు పట్టుకోరు అమ్మా అ
ఆ
నేను లేనిది పూజ కూడా చేయ్యారండి
అవునా
హ మీ సైడ్ చేయరా అండి
ఆ చే అంటే మాకు ఇక్కడ ఏం లేవు కాని అక్కడ ఊర్లా ఒక్కడే చేయరు పండగ అందరు గొల్ల్లోళ్ళ అందరు కలిసి మల్లయ్య దేవుడు పట్నాల వేస్తారండి మా ఊళ్ళ
అట్లా కాదండి మా కుటుంబం వరికి మేమే చేసుకుంటాం
ఉహు
ఇంకేమేం పండుగలు చేసుకుంటరండి మీరు? డాడీ కొనుక్కుందాం
ఉమ్ హా
ఇంకేమేమి పండుగలు చేసుకుంటారు మీరు?
ఇగేం పండుగ ఒక్కలింగ మంతల పండుగ చెత్తం
ఉమ్
ఇగ అంతే అండి, ఇక్కడ ఊ
ఊరా అండి మీరు?
ఆ పోతామండి
మేడారమ్
ఆ పోతం సమ్మక్క సారక్క జాతర పోతం. ఆ ఇట్ల అన్నారం అని ఉంటది. ఆ తుర్కదేవున్ది పోతాం, మా పెద్ద అమ్మయి ఎంటి కలు అక్కడే తీసినమండి. అ ఆ మూడు మేకలు మూడు మే పూతలు కోసి మా పెద్ద కూతురి అక్కడే తీసిన మండి
పుట్టెంటికల ఆహ మరి ఇయన్ని చేసు కుంటూరుగా మల్ల లింగమంతుడు పండగ ఒకటే అంటార్రు.
ఆ ఇవన్నీ చేత్తం గాని లింగవంతుల పండుగ ఏమో కొద్దిగా. కొద్దిగా మంచిగ చేత్తం అన్నట్టు ఇక్కడ పతి సంవత్సరం. ఆ ఇదేమో ఇగ మోక్కుతనే చేసుకుంటమండి.
ఉహు అయితే ఇగ సమ్మక్క సారక్కకు గుడ ఈ యాటలనే కోత్తారండి.
మీ మొన్న మా చింటిగాని ఎంటికలప్పుడు ఇగ ఆ షేవ్ సమ్మక్క సారక్క కోక్క యాటను కోసినం ఆ మళ్ లా కొరివీలు ఒక్కటి కోసుకొచ్చినం ఇక్కడ లింగమంతుల పండుగ ఒకటి చేసినం అండి. మూడేటలు కోసినం మా బాబుకు
సారా అండి మూడు గలిపి ఒకటే సారీ జేసారా?
ఆ ఒక్క రోజే ఇగ అన్ని జేసినం వంట
అవునా
అక్కడికొక్కళ్ళు అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది పంపించనం పండగకి, ఇగ ఎక్కడోళ్ళు అక్ అక్కడ కోసుకొచ్చిరండి దేవుడికి
ఉమ్ కోసుకొచ్చి మీ ఇంటి దగ్గర పెట్టారండి భోజనాలు?
ఆఆ
అవునా ఇలా ప్లానింగ్ బాగుందండి, ప్లానింగు
ఆ ఏం ప్లానింగ్ ఏమోగనీ ఖర్చు ఎక్కువ వత్తదండి, ఎక్కడ అక్కడ పెట్టుకోవడం బెటరు గని
ఉమ్ ఖర్చు ఇగ ఎప్పుడైనా వచ్చేదేనండి
ఉమ్
ఖర్చులుంటే ఇగ ఎప్పుడైనా ఉండేదియే కదా.
ఉహుహు ఇందాక మా ఇంటి వాళ్ళు, మా ఇంటికి మా పిన్ని వాళ్లోచ్ చిరు, మా చిన్నమ్మ వాళ్ళు వోచ్చిరు, మా మామయోళ్ళు వచ్ చిరు ఇగ, ఇగ ఆళ్ళ తను గింత చాయి గిట్ల చేసి పోసినా, అన్నం గిట్ట తిని ఉండమం టే ఉండమని వెళ్ళిపోయిరండి ఇగ
ఆ మంచి టైం పాస్ అయ్యిందండి కాసేపు.
ఆ అయ్యో వెళ్ళిపోయిరు.
టైం పాస్ అయిందా కాసేపు.
ఆ అయ్యి టైమ్ పాస్ అండి. అన్నం గిట్లా తింటే మంచిగా అనిపిత్తది చాయ్ తాగిపోయుర్రు ఇగ. ఇక్కడ మా అత్తయల్లు ఉంటుర్రు ఇక్కడ మా చు. చుట్టాలుంట్రు ఇగ ఆళ్ళ ఇంటికి వైరు అన్నట్టు.
ఊహు.
మా అమ్మమ్మ వాళ్ళు. టరు మా అమ్మమ్మ చెల్లుంటదిడా. ఆళ్ళ ఇంటి వోయ్యిర్రు రేపు వత్తదో మరే. ఏమో రేపొత్తే చికెన్ తెత్తము లేకపోతే లే.
అవునా అండి మీరు వ్యవసాయం పనికి ఎల్. తరా ఏదయిన పని చేస్తారా ఓన్.
ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా అండి. చిన్న పిల్లలు ఉన్నారుగా అయ్యో ఇంట్లోనే ఉంటా ఆ. ఇగ ఏమన్నా పని కోవలంటే ఇగాళ్ళు ఆళ్ళని కొ ఒక చూసుకోవడానికుం. చనగ కాయల పోవాల్సి ఒత్తది ఆ. హు. ఏది చేయాలన్నా వాళ్ని చూసుకోవాలి కదా. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినా కూడా వాళ్ళని చూసుకోవాలి కదా. హు
ఇంకేం చేస్తున్నారండి.
ఏంళ ఇప్పుడైతే ఇంట్లో కూస్తున్నాం అండి మా పిల్లలు వడుకున్నారు. ఒక పాఫ పండలేదు.
పిల్లలు మంచిగా తింటారా అన్నం.
ఆ.
పిల్లలు మీరు మీ పిల్లలు అన్నం మంచిగ తింటార.
ఆ మంచిగా తింటరండీ మా పిల్లలు.
ఊ నీకిది.
ఇబ్బంది ఏం పడరు మా బాబు కూడా మంచి గనే తింటడు ఆకలియితే అన్నమేయ్ అంటడు.
ఆ.
ఉ వాళ్ళకి ఇబ్బంది ఏమియా అట్లే ఉండదు ఇక. అన్నం నేనే పెట్టాలిఅని ఉండది కాపోతే. కొన్ని టైమ్ ల నేనే తొందర తొందర పెట్టేస్తా ఇగ అల్లాడగ ముందుకే. హాలిడే ఆడుగుతారు ఆకలి అయితే. మా బాబు ఆకలైందంటే అసలు ఊకోడండి అన్నం ఎయ్ అన్నం ఎయ్యి అని. ఆ ఏడుత్తడు ఎమ్మటే.
ఆహ ఏం గాదులే తినాలె పిల్లలు.
ఉ. చాలా మంది అనుకుంటరుగా ఈ పిల్లకాళ్ని కానబెట్. పంటదేమో అనుకుంటార్రు కానీ నేనేం చేత్తన్. డె అన్ని తెచ్చిపెట్టిన కూడా ఆడట్లనే ఉంటడు బక్కగుంటడు మా బాబు.
బక్కగుంటడా.
ఊ తిండి తి తినని లెక్కు ఉంటడు గానీ ఆడు అన్నం మంచిగా తింటాడు.
ఉమ్ ఆనుకునేటోళ్ళు ఎన్ని అయన అనుకుంటరండి అయన్నీ పట్టిచ్చుకోవద్దు మనం
ఉమ్ ఇగ బయటంటరుగా మంచియి పెడితేంది పిలగానికంటరు పోతాంటే దార్లల్ల ఇగేమ్ సప్పుడు జేయను
అంటరండి అయన్నీ పట్టిచ్చుకోవద్దు
ఇందాక మా పినివాళ్ళత్తే మా అత్తయ్ తే మా అత్తయ్య అయితే మాట గూడా మాట్లాడ్లే పాపం వాళ్ళకెంత బాధపడ్డరో ఏమో నాకు ఊకే అటే అనిపిస్తుంది మనసు ఉట్ అయితే ఎప్పుడు వోచ్చినవనన్ టె ఆళ్ళ కెంత బావుంటది వాళ్లు ఊక మన ఇంటికి ఒత్తర నేను ఉంటేనే వత్తరు వాళ్లు గూడా మాఅమ్మమ్మ వాల్ళ ఆ మాఅమ్మమ్మ వాల్ళ ఇక్కడనే ఉంటది మాఅమమ్మ అమ్మమ్మ వాళ్ ళ్లా బిడ్డ అన్నట్టు ఆళ్ల అమ్మోళ్ళ ఇంటికి ఒత్తది కద ఇగ ఇగ ఇక్కడికొత్తది ఇగ ఒత్తే ఆమకి ఇగ ఉండబుద్దయితదా మందలియ్యలేదని ఎట్లయినా నేను అత్త మీద కోడల్నిగా
అవునండి
ఇగ ఆమె ఫీల్ అయిందోమో ఎమ్మటే పోయింది పాపం ఆల్లే బొచ్చెడు ఆస్తండి కోట్ల ఆస్తుంది మస్తు ఆ వాళ్లకు ఒక కూతురు ఉందండి ఆ కూతురు పెళ్ళి జేయాలని ఆ సూత్తార్రు
ఆహా
ఒక అబ్బాయి దొరికితే పెళ్లి జేద్దామని జూత్తారండి
ఉమ్ హ్ దొరుకుతయ దొరకని దోలాడండి మంచి అబ్బాయిని
ఆ
మంచి అబ్బాయిన్ దోలాడి
మనూళ్లే ఒకాయనె గనెవలో రగ్ వే మను మల్ల అంటే మా ఊళ్లే ఒక గి మా అమనగల్లే గి తి చి గి మైబ్బాద్ పక్కనే వోల్లో రవి అనేటైన ఉన్నడంట వాల్ల కొడుకిత్తం అని అన్నరు
ఉమ్ హ్
ఉమ్ అంటే ఏమో అని నాకేం తెలవది అన్నరు నాకు తెలవదు గదా ఆళ్లోవరో
అదేలే
ఉమ్
సర్లే మరి, అవునా సరే అండి మరుంటాన
ఆ